హలో
ఏం చేస్తున్నావ్ క్లాస్ క్లాస్ వింటున్నావ
ఆ అవునె
ఆ ఇందాక నెట్ స్లో అయి ఆన్లైన్ క్లాస్ అయిపోయింది అసలు మనం విన్నప్పుడు ఇలాంటి ఉంటాయని
అవునె మనం రెండు వేలల్లో పుట్టాం మన కళ్ళ ముందే కదా ఫోన్లు మారాయి అప్పట్లో నాన్న దగ్గర ఉన్న చిన్న కీప్యాడ్ ఫోన్ కోస్ గుర్తుందా నీకు
ఎలా మర్చిపోతాను అందులో ఆ స్నేక్ గేమ్ కోసం ఎంత కొట్టుకునే వాళ్ళం ఇప్పుడుజూడు చేతిలో ప్రపంచం ఉన్నట్టుంది
కానీ అప్పట్లో రేడియోలో వార్తలు వినేవాళ్ళం ఇప్పుడు సెకండ్లో నోటిఫికేషన్ అప్డేట్ అప్డేట్స్ ఫోన్లోకె వస్తున్నాయి
అది మనకి ప్లస్ కానీ ఈ రీల్స్ పిచ్చ వల్ల టైం అంతా వేస్ట్ అయిపోతుంది చదువుదామ అని ఫోన్ తీస్తే ఏదో ఒక వీడియో అడ్డం వస్తుంది
అందుకే నేను సోషల్ మీడియా యాప్స్ అన్ని డిలీడ్ చేశాను కేవలం టెలిగ్రామ్ యూట్యూబ్ మాత్రమే ఉంచా ఆ మెటీరియల్ కోసం
మంచి పని చేసావ్ అయినా అప్పట్లో లైబ్రరీ వెళ్ళి పుస్తకాలు వెతుకెవాళ్ళాం ఇప్పుడు గూగుల్లో ఒక్క మాట కొడితే చాలు వేల పేజీల సమాచారం వస్తుంది
అవును కానీ ఆ టెక్నాలజీ వల్ల లా
నెంచేసిన
ఆ టెక్నాలజీ వల్ల కళ్ళు మండుతున్నాయ్ నిద్ర పట్టట్లేదు నీకు ఆ బ్లూలైట్ ఎఫెక్ట్ గురించి తెలుసా సైన్స్ బిట్ లో అడుగుతారు కదా.
తెలుసులే అందు కే నైట్ మోడు పెట్టుకుంటున్నా, అన్నట్లు నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసా ఇప్పుడు దాని గురించే కదా అందరు మాట్లాడుకుంటున్నరు.
అవును విన్నాను అది వస్తే మన గవర్నమెంట్ ఉద్యోగాలు పోతాయని భయం వేస్తుంది అప్పుడప్పుడు.
భయపడకు మనిషి తెలివితేటలోనే ఏం విషయం రిప్లే చేయలేదు, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ లో మన అవసరం ఎప్పుడు ఉంటూనే ఉంటది కానీ.
నిజమే సరే కానీ ఈ డేటా ప్యాక్ అయిపోవచ్చింది అన్నావు కదా రీఛార్జ్ చేసుకున్నావా మరి.
ఆ చేయించుకున్న నిన్ననే. ఇప్పుడు చదువు కంటే ఆ నెట్వర్క్ కోసమే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా, మన ఊర్లో వైఫై ఉంటే ఎంతో బాగుండో అనిపిస్తుంది అప్పుడప్పుడైతే.
వస్తుందిలే మనం ఆఫీసర్ అయ్యాక మన ఊరికి డిజిటల్ విలేజ్ చేద్దాం.
అబ్బా ఆలోచన సూపర్.
అవునె మనం స్కూల్లో ఉన్నప్పుడు ఆ కంప్యూటర్ ల్యాబ్కి వె వెళ్తే ఏదో పెద్ద వింతలా చూసేవాళ్ళం కదా గుర్తుందా పెద్ద డబ్బా లాంటి మానిటర్లు.
ఎలా మర్చిపోతాం చెప్పు. ఆ మౌస్ పట్టుకోవడా ంటే భయపడేదాన్ని ఇప్పుడు చూడు చేతిలో ఉన్న చిన్న ఫోన్లలో మొత్తం ప్రపంచం కనిపిస్తుంది, మనం ఇరవై ఏళ్ళలోనె ఎంత మార్పు కదా.
నిజమే కానీ అప్పట్లో మనం ఉత్తరాలు రాసుకునే వాళ్ళం ఇప్పుడు సెకండ్లో వాట్సాప్ మెసేజ్లు, కానీ ఆ పాతకాలపు ఫీలింగ్ ఈ మెసేజ్లో ఉండట్లేదు కదా.
అదికూడ నిజమే కానీ చదువు విషయానికి వస్తే టెక్నాలజీ మనకు ఒక వరం లాంటిది. ఒకప్పుడు సిటీకి వెళ్ళి కోచింగ్ తీసుకోవాలంటే లక్షలు ఖర్చు అయ్యేవి. ఇప్పుడు మన రూమ్ లోనే కూర్చొని గూగుల్ మీట్ లో క్లాస్లు వింటున్నం.
అవును కానీ ఆన్లైన్ ఫ్రాడ్స్ చూస్తుంటే భయం వేస్తుంది. మొన్న మా పిన్ని ఫోన్కి ఒక లింక్ వస్తే క్లిక్ చేసింది, అంతే అకౌంట్ లో ఉన్న డబ్బులు అన్నీ పోయాయి.
అయ్యో అవునా అందుకే మనం చాలా జాగ్రత్త ఉండాలి మన సిలబస్ కూడా సైబర్ క్రైమ్ గురించి ఒక టాపిక్ ఉంది కదా అది చదివితే చాలా విష అర్థమయ్యాయి, ఓటీపీ ఎవరికి చెప్పకూడదని అందరికీ తెలియాలి కదా.
కరెక్టే మరి నీకు ఆన్లైన్ ఆన్లైన్లో టెస్టులు రాయడం అలవాటు ఉందా, నాకేమో ఆ మౌస్తో క్లిక్ చేయడం అంటే పేపర్ మీద రాయడమే చాలా సులభం అనిపిస్తుంది. అదే ఇష్ట
మొదట్లో కష్టంగా ఉండేది కానీ. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా. మెయిన్ ఎగ్జామ్ కంప్యూటర్లో ఉంటే కంగారు పడకూడదు కదా అందుకోసమే ఇప్పన్నున్ ప్రాక్టీస్ చేస్తున్న ఇగ.
అవును అన్నట్టు నీకు ఆ చాట్ జి పి టి గురించి తెల్సా మనకి ఆ డౌట్ వచ్చినా అక్కడ అడిగితే వెంటనే సమాధానం వస్తుంది.
ఆ విన్నాను కానీ ఇంకా వాడ్లేదు ఎప్పుడు. అది వాడితే మన సొంత తెలివితేటలు తగ్గిపోతాయేమో అని నా భయం ఏదైనా మన పుస్తకాలు చూసి నోట్స్ రాసుకుంటేనే బుర్రకెక్కుతుంది కదా.
నిజమే టెక్నాలజీని మనం వాడుకోవాలి కానీ అది మనల్ని వాడుకోకూడదు సరే కానీ మీ ఫోన్ స్టేట్ నిండిపోయిందా, నాదైతే పి డి ఫ్ లతో నిండిపోయి హ్యాంగ్ అవుతుంది.
నాది కూడా అదే పరిస్థితి ఆల్మో స్ట్ అందుకే గూగుల్ డ్రైవ్ లో సేవ్ జేస్ స్తున్న అది కూడా ఒక మంచి టెక్నాలజీ కదా ఎక్కడినుంచి అయినా చూసుకోవచ్చు.
బలే చెప్పావ్ సరే ఇప్పుడు ఆ
హలో
హలో
ఆ
ఇప్పుడు ఆ ఇంటర్నెట్ ప్రోటోకాల్ గురించి చదివావా రేపు దాని మీద టెస్ట్ ఉంది కదా రాద్దాం.
ఆ సరే రాద్దాం కానీ ఇందాక ఒక వెబ్సైట్లో మంచి చుడీదార్ సెట్ చూశాను ఆఫర్ నడుస్తుంది ఆర్డర్ చేద్దామా నువ్వు కూడా తీసుకుంటావా.
ఆర్డర్ చెయొచ్చు కానీ మన ఊరికి డెలివరీ వస్తుందా మొన్న మా తమ్ముడు ఏదో బుక్ చేస్తే టౌన్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు వస్తున్నాయిలే పిన్ కోడ్ కొడితే చాలు ఇంటి ముందుకే తెచ్చిస్తున్నారు మన చిన్నప్పుడు కొత్త బట్టలు అంటే పండగ దాకా ఆగి నాన్నతో కలిసి బస్సు ఎక్కి టౌన్కి వెళ్ళేవాళ్ళం కదా.
లో వంద రకాలు చూసి బేరమాడి. కొంటే వచ్చే తృప్తి ఈ ఫోన్ లో బొమ్మలు చూస్తే రావట్లేదు కానీ ఇప్పుడు మనకి. టైం సేవ్ అవుతుంది. అదే పెద్ద ఊరట.
మొన్న సంతకి వెళ్తే అక్కడ కూడా చిన్న బట్టి బట్టలు కొట్టు కూడా క్యూఆర్ కోడ్ ఉంది చిల్లర సమస్య లేకుండా ఫోన్లో స్కాన్ చేసి డబ్బులు పంపిస్తున్నాం.
అవును. అసలు జేబులో రూపాయి లేకపోయినా ఫోన్ ఉంటే చాల్ అన్నట్టు అయిపోయింది కానీ జాగ్రత్తే ఒకసారి సర్వర్ డౌన్ అయితే నీకెప్పుడైనా అలా. జరిగిందా.
జరిగింది ఒకసారి కిరాణా కొట్టు దగ్గర పేమెంట్ అవ్వక ఫోన్ పట్టుకొని సిగ్నల్ కోసం రోడ్ మీన అటు ఇటు తిరగాల్సి వచ్చింది ఊర్లో వాళ్ళందరూ వింతగా చూసారు అప్పుడైతే.
మన ఊరీ ఇంటర్నెట్ కష్టాల్ అంతే అయినా ఈ టెక్నాలజీ వల్ల మనకి కి బ్యాంకుల చుట్టూ తిరిగే పని తప్పింది ఫోన్ లోనే అన్ని అయిపోతున్నాయి
నిజమే మరి నువ్ యూట్యూబ్ లో చదువుతో పాటు ఇంకేమనా చూస్తావా నాకు అప్పుడప్పుడు ఈ మేకప్ టిప్స్ చూడడం అంటే ఇష్టం
నాకు కొత్త కొత్త రకం ముగ్గులు వేయడం అంటే ఇష్టం. అవి చూసి నేర్చుకుంటున్నా కానీ ఈ ప్రైవసీ గురించి భయం వేస్తుంది. మన ఫోటోలు మన డేటా ఎక్కడ హ్యాంగ్ అయిపోతాయో అని
అవును అందుకే జాగ్రత్త ఉండాలి సోషల్ మీడియాలో ఏది పడితే షేర్ చేయకూడదు. మన జనరేషన్ వాళ్ళకి టెక్నాలజీ మీద అవగాహన ఉండాలి లేకపోతే మోసపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది.
ట్ చెప్పవ్. అందుకే నేను నా ఫోన్ కి ఆ టూ స్టెప్ వెరిఫికేషన్ ఏదో ఉంటుందంటగా అది పెట్టాను.
ఆ నేను కూడా పెట్టుకుంటా ఆ నేను. మనం పెట్టుకుంటాం మనం పేపర్లో చూషినావా అవి ఏఐ వస్తే అసలు మనుషులు అవసరం ఉండదుని అంటున్నారు కదా మరి మన గవర్నమెంట్ ఉద్యోగాల పరిస్థితి ఏమంటాం.
నేను అదే ఆలోచిస్తున్నా మనం ఎంత కష్టపడి చదువుతుంటే రో రేపు రోబోలు వచ్చి మన పనులు చేస్తాయేమో అని భయంగా ఉంది.
టెక్నాలజీ ఎంత పెరిగినా మన ఊరి సమస్యలు అర్థం చేసుకోవడానికి ఒక కలెక్టర్ లాగా నిర్ణయాలు తీసుకోవడానికి మనిషి ఆలోచనలే కావాలి కదా
అదే నిజంమే కంప్యూటర్ లెక్కలు చేస్తుంది కానీ మనుషుల బాధల్ని అర్థం చేసుకోలేదు కదా కానీ అడ్మినిస్ట్రేషన్లో మార్పులు మాత్రం పక్కాగా వస్తాయి
అవును అందుకే మనం కూడా డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలి ఇప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్స్ లో కూడా సైన్స్ అ టెక్నాలజీ వైటేజ్ పెంచారు కదా రీసెంట్ గా
పుస్తకాలు చదివితే సరిపోయేది ఇప్పుడు డాటా సైన్స్ బ్లాక్ చైన్ లాంటి పదాల మీద కూడా అవగాహన ఉండాలి మనకి
నిజమే మనం మన జనరేషన్కి ఈ మార్పులు త్వరగా అందిపుచ్చుకోవాలి మనకంటే పెద్దవాళ్ళు ఫోన్ వాడడానికి ఇబ్బంది పడుతుంటే మనం చార్ట్బోర్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం
అవును కానీ ఒక ఒకటి మాత్రం కఖచ్చితం ఏ వల్ల మన పని సులభం అయింది ఫైల్లు వెతకడం లెక్క చూడడం సెకెన్ లో అయిపోతుంది కదా
అది మంచిదే కదా అప్పుడు మనకి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు వినడానికి ఎక్కువ టైం దొరుకుతుంది ఆ స్మార్ట్ వర్క్ కోసమే మనం సిద్ధం అవ్వాలి ఇంకా
అవును ఈ ఏఐ వల్ల చాలా అసులభం అయిపోయింది అన్ని పనులు
హలో
హలో
ఆ ఇంకా మరి ఇప్పుడు ఏమైన్నా చూస్తున్నావా గూగుల్లో బుక్కే అవుతున్నావు
బుక్స్ చదువుతున్నా అప్పుడప్పుడేమన్నా అర్థం కాకపోతే గూగుల్లో వెతికి చూడ్డమే
నేను కూడా డ్రై జేస్సున్నా యూట్యూబ్ లో క్లాస్ వింటున్నా ఏమని అర్థం కాకపోతే గూగుల్లో లో చూస్తున్నా ఇగ
మ్మ్ ఈ టెక్నాలజీ వల్ల చాలా పనులు తొందరగా అయిపోతున్నాయి కదా మనకి.
హ్మ్ సరే మరి చదువుకుందాం ఇగ
ఆ సరే మరి చదువుకో
ఆమ్ ఉంటాను మరి బాయ్